హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి
తిన్నారా పొద్దునా టిఫిన్
హా తిన్నామండి మీరు తిన్నారా
మేము తిన్నం అండి ఏం తిన్నారు మీరు
నేను చూడండి చపాతి తిన్నానండి చపాతి ఎగ్
నేను దోశ తిన్నానండి
ఓకే ఇంకా సార్ ఏం చేస్తున్నారు
టీవీ చూస్తున్నా అండి
అవునా
ఆ మీరేం చేస్తున్నారు
నేనేం లేదండి ఉట్టిగనే ఇంట్ల టీవీ చూసుకుంటున్నా బయటికోచ్చా అన్నమాట ఇంటి నుంచి బయటికి
అయితే ఎన టూరుకు వెళ్ళారం
టూరుకి ఎట్టు పోలేదండి యాక్చువల్ గా ఎళ్ళాలి ఇంక కొన్ని డేస్ లో
హాల్డేస్ అయిపోతానేస్
అంటే కాలేజ్ టూర్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రియల్ టూర్ మాకు సో అక్కడికెళ్ళేది ఉంది వెళ్ళాలి ఇంక పోలేదు. ట్వంటీ సెకండ్ కు ఉందది
అవునా
ఉ
ట్వంటీ సెకన్ ఎటు వోతర్ ఎటు పోతర్ టూర్ కి
ఇటు మన ఫ అంటే మాకు ఫాము మిల్క్ డైరీ ఇ అట్లా ఉన్నాయి టూరు దాన్ దాని మీద అంటే నాది ఫుడ్ సైన్స్ సబ్జెక్ట్ కదా సో దాని బేస్ మీదేమో టూర్స్ ఉంటాయి అన్నమాట ఆ ఆ తీసుకుంటా కదండి థౌజండ్ లోప్ తీసుకుంటారు
ఓ షట్
ఉ అన్నే
నేనెటు వెళ్లలేదండి టూర్ కి మిస్ సంవత్సరం పోతే కాజ్ నగర్ కచ్చినాండి మా బాబాయ్ వాళ్ళింటికి
ఆ అంటే మీకిష్టమా ఇట్లా ట్రావెలింగ్ అంటే టూర్స్ ఎటనా పోవాలంటే
ఇద్ చాలా ఇష్టం బాగా
ఆహా
అంటే మీరంతట మీరు మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఏటైనా ప్లాన్ చేసి వెళ్లారా అంటే టెంపుల్స్ అయినా అ లేపొ తే ఇంకెక్కడైనా ప్లేసెస్ విజిట్
అ నేను ఎటు వోల్లలేగని ఫ్రెండ్స్ తోటి థియేటర్ వెళ్తా అండి నేన్ అంత పెద్ద టూర్ కు వెళ్ళాలే ఓన్లీ పక్కపక్కనే కాబట్టి
ఆహా అయితే మీక్ మూవీస్ కూడా ఇం ట్రెస్టన్నమాట
ఆ మూవీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నది మొన్న పెద్ది సినిమాక్ పొయినా అండి నేను మా ఫ్రెండ్స్ ఉన్ను నేను మీరు వెళ్ళారా అండ్ చూషిండ్ల పెద్ది
పెద్ది ఉంది చూలేదండి కా చూడాలిగ కాకపోతే ఏంటిదంటే నేను ఇప్పుడు కొంచెం నా షెడ్యూల్ మొత్తం బిజీ ఉంది సో నాక్ అల కుదర్లేదు
అవునా
నేను ఫ్రీగున్నప్పుడు వెబ్ సిరీస్ అట్లా చూస్తాన్నమాట
వెబ్ సిరీస్ ల ఏం చూస్తారండి మీరు
రీసెంట్లీ నేను వాచ్ చేసింది వెన్స్ డే పార్ట్ వన్ పార్ట్ టూ చూశాను ఇంకా ఏంటిదంటే ఇది మన ఆల్ ఆఫ్ ఫస్ట్ డేడ్ అద్ చూసాను మళ్ళీ ఇంకా రెండేమో చూసానండి అది పేరు గుర్తుకొస్తాలేద్ నాకు చాలా బాగుంటయి నాకు హారర్వి బాగిష్టం మూవీస్ చూస్తా కానీ హార్ హారర్ గుండాలి చాలా బాగుంటది నాకు బాగిష్టం హారర్ మూవీస్ అంటే హారర్ వి అడ్వెంచర్వి
నేను ఓన్లీ మూవీసే చూస్తా చూస్తే ఒక్సారి మొన్న జియో హాట్ స్టార్ ల సిరీస్ చూసిన అండి అదేంటిదంటే సేవ్ ద టైగర్ అనే ఒకటి వచ్చింది శీష్ అది చుసిన గంతే నేను ఇంతవరకు ఆ అది మూవీ లాంటిదే సిరీసు ఉ
ఓకే అయితే మీకు ఇష్టమా మరి హారర్ మూవీస్
నేను హార్రర్ మూవీస్ చూడనండి
అవునా భయమా ఏంటి
భయమా ఏంటి అంటే నాకు చూస్తే మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఒకసారి పెద్ద స్క్రీన్ లో చూసా టీవీ అ ఇంటికాడ ఒకన్నే ఎప్పుడు చూడాలే ఒక్కన్నే ఎప్పుడు చూడాలే ఆ చూసాం
ఆహా
రాత్రి రాత్రి టూ త్రీ వరకు చూసిన మా ఊరిలో
ఆ హార్రర్ మూవీస్ అట్లా చూడడం బా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా అసలు ఆ హార్రర్ అంటేనే నైట్ చూడాలి ట్వీల్వ్ తర్వాత వన్ ఓ క్లాక్ కు అట్ల చూస్తూనే థ్రిల్లింగ్ ఉంటంది భయం కూడా వేస్తుంటది కానీ థ్రిల్లింగ్ కూడా ఉంటుంది
ఒక్కళ్ళు ఉంటే చూడబుద్దు గారు అని అందరు ఉండాలి పక్కన అట్లయితె చూతంది ఇంకేవి అండీ
ఇంకా చెప్పాలండి అక్కడ వెదర్ ఎలా ఉంది మరి
వెదరు క్లౌడీగా ఉండే అండి వరంగళ్ల
ఆ ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయండి అసలు గాలి కూడా వస్తాలేదు
ఆహా మీకాడ అండి డిగ్రీ ఫార్టీ ఫైవ్ అట్లా కొడతానా అండి డి
నాకు కూడా తెలియదు యాక్టుల్ల్య్ గా నిన్న మధ్యనమే వచ్చ నీతో మేబి ఉండొచ్చు ఫార్టీ డిగ్రీస్ వరకు ఉండొచ్చు
ఎక్కువ కొడతారు కదా అంటే కాజనాడలో ఎడా
ఆ నేను కాగసావ లేనండి మా అమ్మ వాళ్ళ వచ్చాను గదరినికి
అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా
ఆ
మా మీ ఫెస్టివల్స్ అయిపోనాయా అండి
ఆ ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయిందండి మొహరం పండుగ
ఆ
సో నాకు ఇప్పుడు కాలేజ్ ఉందినేసి ఇక నేను ఉండలేపోయాను అనమాట మరి నాకు చాలా అంటే కాలేజ్ స్టార్ట్ అయి ఆల్రెడీ టూ మంత్స్ అవుతుంది నాకు ఇంకా కుదరలేదు కాలజ్ కి వెళ్ళడం ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ అటెండెస్ కలాస అవుతా మళ్ళీ ట్రిప్ ఉంది దాని కూడా మర్క్స్ ఉంటాయంట
అవునా ఆ
కులం కదా మన మనిసి వెళ్తున్నా మళ్ళీ వస్తా మేబి వస్తే పండగ ఎండింగ్ లోపు రావచ్చు నేను
ఆహా ఏ క్లాస్ ఏ క్లాస్ మేడమ్ మీరు
నేను ఇప్పుడు చూడండి నాది నేను ఇది మన పీజీ అండి పీజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు
పీజీ ఆ బీటెక్ చేసి బీటెక్ చేసిండ్రా అండి మీరు
పోయను
ఆహా
అంటే ఎంట్రెన్స్ రాశాను సి. పి. గేట్ అని ఒక ఎంట్రన్స్ వుంటాది ఎంట్రన్స్ రాసి అందులో క్వాలిఫై వచ్చాకనే సీట్ వస్ త్తే ఎల్లినా లెట్ మెట్ సీట్ నాది
ఏ కాలేజ్ ఏ కాలేజ్ మేడమ్ మీరు
ఇక్కడ కాదండి వేరే దగ్గర డిస్టెన్స్ ఉన్నా మ చాలా డిస్టెన్స్ మాది
నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తానా మేడం ఫస్ట్
ఆహా అహ మీదా ఓకే అయితే ఏం. పి. సి చదువుతున్నారా మీరు
అవును ఫస్ట్ ఇయర్ అయిపోయింది వరంగల్లో చేేస్తా నేను
ఆహా ఓకే
మ్మ్
ఇంకా మీరెంతమంది సిబ్లింగ్స్
సిబ్లింగ్స్ నాకో చెల్ ఉన్నదండి సిస్టర్ స సెవెంత్ అయి పయింది
ఆహా ఇద్దరేనా అయితే మీరు
అవును ఇద్దరమండి మీకెంతమంది సిబ్లింగ్స్
నాకు ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారండి నేను పెద్ద దాన్ని పెద్ద సిస్టర్ వచ్చేసి జాబ్ చేస్తది చిన్న సిస్టర్ ఏమో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్
మీకు పెళ్ళైంద అండి
ఆ నేను మ్యారీడ్ అండి వన్ ఇయర్ కంప్లీట్ అయింది రీసెంట్లీనే
ఇంకేం అయితే
ఇంకా చెప్పాలండి ఇంకా మరి ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ అంతా మంచి మంచిగనే ఉన్నారు
మ్మ్ హు
మ్మ్ మీ ఇంట్లో మా మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ మా ఇంట్లో అందరు బాగున్నారండి ఓకే ఆల్ గుడ్
అవునా
మ్మ్
తిన్నార అండి ఇప్పుడు మధ్యానం
ఆ ఇప్పుడు లేదండి కుకింగ్ అయింది డాడీ వచ్చాక తినాలి డాడీ డ్యూటీకి
ఆహా డ్యూటీకి వెళ్ళాడా ఎని నమాజ నమాజ్ చేస్తారా అండి మీరు రోజ ఎన్నిసార్లు చేస్
అది మాకు డైలీ చూడండి ఫైవ్ టైమ్స్ చేయాల్సి ఉంటాది
ఫైవ్ టైమ్స్ చేస్తారా
ఆ
ఎప్పుడు ఎప్పుడు
అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ క ఒకటి ఉంటది మళ్ళీ మధ్యాహ్నం వన్ థర్టీ కి అలా ఉంటది ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ మ్మ్ ఇంకోటి ఫోర్త్ ఏంటిదంటే సెవెన్ ఓ క్లాక్ ఉంటది సిక్స్ తర్టీ సెవెన్ కట్లా ఉంటది మళ్ళీ నైట్ది ఎయిట్ టూ నైన్ వరకు ఉంటది ఒకటి అట్లా ఫైవ్ టైమ్స్
ఇంటికాడ్నా చెయలా మస్జిద్ కి పోయి చెయల్నా
గర్ల్స్ అయితే ఇంటి దగ్గర చెయ్యాలి బాయ్స్ అయితే మస్జిద్కి వెళ్ళాలన్నా మాటా
ఆహా మస్జిద్ కంపల్సరీ ఎల్లలా
వాళ్లు మస్జిద్కే వెళ్ళాలి
ఆహ
కంపల్సరీ అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని సిచువేషన్స్ బట్టి కొంతమంది ఎల్ తో వెళ్ళొచ్చు మరీ కాదంటే ఇంట్లో చేసుకోవచ్చు బాయ్స్ కూడా మాక్సిమమ్ గర్ల్స్ అయితే కంపల్సరీ ఇంట్లోనే చేస్తారు మన ఇంట్లో అయినా ఎవరైనా రిలేటివ్స్ ఉంట్ టే వాళ్ళ ఇంట్లో అయినా కానీ ఇంట్లో చేస్తారు మస్జిద్ కి గర్ల్స్ కి అలౌ చేయరన్న మాట
అవునా ఎటైనా టూరు బయిటికి అంటే గుడికి గిట్లా వెళ్ళారా అండి ఇయ్యాల
గుడీ అని క అంటే మన దర్గా ఉంది కదా దర్గాకి ఎళ్తామండి
దర్గానే వెళ్ళుతార
ఆ దర్గానే వెళ్తాం దర్గాకైయితే గల్స్ బాయ్స్ అందరు అలౌ ఉంటారు కానీ మస్జిద్ కి మాత్రం గర్ల్స్ అలౌ ఉండరన్నమాట జస్ట్ బాయ్స్ మాత్రమే ఎళ్ళాలి
అవునా
మ్మ్
ఇంకేంటిదండి విశేషాలు
ఇంకా చెప్పాలండి మీరే ఇంకా మరి మీ స్టడీస్ ఎలా ఉన్నాయ్ ఏంటిది
నా స్టడీస్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అక్క నాకు త్రీఐటి ఫోర్ అచ్చినాయ్
ఓ కంగ్రాచ్యులేషన్స్
ఆ సెకండ్ ఇయరు మళ్ళా అదే కాలేజ్ జేసిన షైన్ జూనియర్ ఈడ నా కాలేజ్ పేరు అంటే షైన్ జూనియర్ కాలేజ్ అక్క నా కాలేజ్ పేరు
అవునా
ఆ మా స్ట్రెంత్ ఎంత ఉండుడంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటది
అరే బాప్రే ఎంటి మీ జస్ట్ ఎంపిసి కే
ఆ జస్ట్ ఎంపిసి ఫస్ట్ ఇయర్ సెకెండ్ ఇయర్ గల్పి
అమ్మో ఫైవ్ హండ్రెడ్ ఉన్నారా అయితే చాలా పెద్ద కాలేజ్ అన్నమాట
పెద్ద కాలేజ్ అంటే బ్రాంచ్లు ఉన్నాయా
ఆహా ఓకే బ్రాంచా
ఆ బ్రాంచ్లు ఉన్నాయ్ మా కాలేజ్ ల
అయితే మరి నాకు తెలిసి ఫీసెస్ కూడా చాలా బానే తీసుకొని ఉంటారు
అర్థం కాలే ఆ ఫీజా
తే గదా
నాది కమిషను ఛీ నాకు మాట్లాడపిచ్చిందండి రికమెండేషన్
ఆహా ఓకే రికమండేషన్ సీటా ఎంతైనా సరే అంటే కొంతవరికి వ చుడాలి గదా
ఆ మాట్లాడాలంటే థర్టీ ఫార్టీ ఉంటది నా ఫీజు డేస్ కాలర్ నేను
ఆ
అది బుక్కు తీసుకుంటే ఫిఫ్టీ అయితది
ఆహా
హాస్టల్ అయితే లక్షా ఫిఫ్ వన్లాక్ వరకు ఉంటయి హాస్టల్ అయితే
అవునా చాలానే ఖర్చు అయితుంది అయితే స్టడీస్‌కి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ టైం నాకు ఇచ్చినందుకు
మీ టైమ్ కూడా నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి ఉంటాను
ఓకే అండి బాయ్